ఈ అమ్మ ఇనవడ్
నా సమీర్ ఎన్నడో
వామ్మో్ ఎవరండి ఎక్కడ ఉన్నారండి
మనిఠడేడున్నాడు మీరైనా చెప్పారమ్మా నా పసి బాలుదేడున్నాడో ఓ కొండా కొండాల కొనాలా రావో రావో చీతార నా స్వామి ఏడు నా మణికంటుడు ఏడుంన్నాడు
సింగర్ గా ట్రై చెయ్యండి అండి మీరు హిట్ అయిపోతారంండి మేరు పాడుతుం టె ఎంత హాయిగా ఉందోరా
మాట్లాడే హలో చెప్పండి
దండి
ఏందండి లడ్డు అట్ల ఏమేమో మాట్లాడుతుంది ఈ మధ్య ఇలా
ఏమంటుందండి లడ్డు ఆ ఆ ఎందాక్క
ఫోన్ లో మాట్లాడుతుంట అే వింటున్నాను నీ అమ పెరిగేసావా నీ అవ్వ దొసాలు వేసావా అంటుందండి పాప లడ్డు పాప ఏందండి కొబరిని మళ్ళ డబ్బుల క్టన్ చేసినట్టే ఉంది మీరు మా మా చెయందండి అట్లే ఇకు
ఆ న అవ్వ అ అప్పుడు రోంటే్య పేరు రండి
ఏ ఏడుపులు ఇప్పుడు ఎలా అండి ఇలా చేసేలా పిల్లలు
అదేనండి రెండు మొట్టికాయలు లేసేరీయు ఒసారి గమ్మున కూస్తుంటదండి
ఏం చేస్తుంది పచ్చిందా లాడ్డుూ
వచ్చిందండి వచ్చి బయట మళ్ళా ఆట పెట్టిందండి
మ్మ్ హ్మ్
మ్మ్ ఇంకా అండి ఏ పార్క్ వెళ్ళారంండి మీరు
ఏమో రా రమ్య మా పాపాలు లేవ్వగానే మల్ల ఎప్పుడుకిల్ల పండు కున్నా మండి మా చిన్న కొడల్ నేను అప్పుడు అలగా ఐదు గంట దక్ పడుకున్నామండి పన్నంత వదిలేసి
ఆ
ఇప్పు నైట్ షిఫ్ట్ పడకండు గెంతలవరకు చేసుకోవాలండి పని
దేవి ఇట్లా మొత్తం బాంకుర అండి తేగా
ఆ ఆరా పడుకుందాం అండి
ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేయాలే
ఉంటుందండి మా కోడలు
ధైయోహో
పప్పు చేశానండి మధ్యాహ్నం నచ్చిందంట సాయంత్రం నచ్చలేదంట అండి
అరే ఉండమని పోయాండి ఆమెనే ఓక్ క సారే
మావు వచ్చింది అండి షాపు పోతాడు కుక్కలు ఎగబడితేలాడ్డు మా కోడలు చెప్పిన పెరిగినామండి అప్పుడు తిని ఆ ఇంటికి బయలుదేరామండి మీ ఇంటికి మధ్యలో అక్కడ వాళ్ళ మామ చూసి ఫోన్ చేస్ తే నాయనమ్మ మొన్నక్కడ షిఫ్టింగ్ అయిపోయ్ చెప్పరండి
అవునంట అండి
ఆ ఏం చేస్తారు కురేమొందిన్రు
కూర పప్పుటమాట్
మేము పప్పుచర్ చేసినాము
పప్పు టమాటో వోన్నాము హెడేక్ వచ్చుండే నేను కూడా పండుకున్నా
నేను గూడా ఏం చేయాలి ఏం చేయాలి చేయాలో అర్థంగా కూడా పాడుకున్నా పాడుకోడం బెటరు పాడుకున్న
అదేనా అ మేలికతు ఉంటే ఏంటో ఆలోచనలు వస్తున్నాయండి ఆ అంతేనండి మైండ్ కొంచెం రిలీఫ్ అయిపో పోతది
అఫ అయితుది తర్వాత రెండు గంటలు ఎక్కువ వేసుకున్నా రేపు ఎట్లా ఉన్నా కదాండి పాడుకుటే సరికి
ఆ అదే చెట్లా నల్ కూడా కూడా రాజ అ రాం సేవా అందొచ్చా అండి
ఇట్లా యి మీ నిరుద వాడతలే ఇది
నా ఇంకా అండి మీర మండారండి
మేము పొద్దునే పప్పుచారు తీసుకున్నామండి
అవునా అండి ఇంకా అండి గుడికి వెళ్ళి వచ్చారా అండి ఈ రోజు
ఇల చచ్చా
అవునండి ఇంకా అండి వచ్చారండి బాబా
చినారండి బబ్బులు రాడండి ఎల్లుం వస్తాడంట
అవునా అంద
అందుకండే ఇప్పు నన్ వెెజ్ దాని పిల్ల గుడ్డుని వండుకుంటామండి
దాని పిల్లలు గుడు వండుకుంట్రావండి ఎగ్గు బయట సిక్స్ రూపీస్ అండి అక్కడ ట్రే తెేచ్చుకోమండి ఫైవ్ రూపీస్ క ఒకట అండి వన్ ఫిఫ్టీకి ట్రే ఇస్తున్నన్నారుండి
రేపు ట్రే తెచ్చుకొని గుడ్లు ఉడకబెట్టుకొని ఆమ్లెట్లు వేసుకొని
ఆ తినండి అక్కడ భవానా కఖమాన్ ఉంది కదండి ఎ
ఆ మళ్ళా మంగళారమే వస్తాడండి మా బాబు అప్పుడు మళ్ళా చికెన్ అంటాడండి అందు కానే పడుచ చేసి అప్పుడు చేసుకుంటాం మని
ఆ ఇప్పుడు చికెన్ని నా దాని తల్లియా పిల్ల దీని మండేనా ట్యూస్డే రోజు ట్యూస్డే రోజు ఇక దాని తల్లి నిన్న
దాంతల
ఇప్పుడు పిల్లని తను అప్పుడు తల్లిందిను
అప్పుడు తల్ళని తింటామండి ఎందుకు ఎంటే బాబు సడు అందరు ఉంటారు కదా అండి
ఆ తల్లింతినండి అదేనండి మేము వచ్చామ అండి సాయంత్రము
అంటాయి కదాండి
ఆ వస్తే మీరు లేర పార్క్ కెళ్లారని చెప్పినారంండి
దోమలు కరిచినాయి అని మళ్ళీ రివర్స్ అయినమాండి ఇక మా సమాధల కాడ పార్కు పోయినామండి
పోయి రా అండి
ఆ సమాదుల పార్క్ పోయినమండి
హ
పోయి మల్ల రివర్స్ వచ్చాం
అయ్యో కొంచం తొందరగ వెళ్తే అయి పోవండి ఆరయిపోతే దోమలు తిరుగుతున్నా కదండి
తూ మని ఇష్టంచ్చ అప్పుడు ఐదు నారర కెళ్తతి ట్లా
ఆ
మళ్ళా అడ్డుపాప పెగుతుదండి ఏంటిది అంటుంది మేము లేస్ టుడే లేట్ లేచినామండి ముద్ద పప్పు కొంచెం టైం పడదండి చాయ్ తాగినం అండి బయల్దేరం ఇగ ఆటో ఉన్నయండి అం
ఆ అవునండి ఇంకా అండి
మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను గానీ శివుండు కదా ఎక్కడన్న ఫోగ్రామ్ పోయి ర విలని
ఎక్కడ పోలేదండి నేను కూడా ఆ మధ్యాహ్నం ఫులు ని ద్రోచ్
ఏడి అసల్ ఏడండి పాడకోల కూసునమండి
ఆ ఏ పండు ఇన్ ఇంకా శివ ఏం చేయచున నాకు తెలవదండి ఇక
హహ ఇద్దరు కలిసి యూడ్యూబ్ చేసురేమో
ఏమొ ఇగ అదేం చేసిందో చేసి ఇ నాకు నిద్ర ఫుల్ వచ్చే ఉండేనండి ఫులే
కూడా ఫులు గా ఉన్న లడ్డు కూడా వండవేట్నా లడ్డు వడుకోలేదండి
లడ్డా అండి ఆ లడ్డూ డ్యూటీ కరెక్టే చెత్తదండి
ఆ ఆహ్
ఆ
పొదండి
ఊమ్ పండే వండలేదండి ఇగ అండి ఇప్పుడు పంటది ఊమ్ ఇప్పుడు పంట దండి ఇగ
ఆ అదే
ఇంకా అండి
ఇంకాముందండి అన్నం తినేయడం ఇగ
వంట మరి ఆ అన్నం అయిందా అండి ఏమన్నా
నేనండి పప్ పప్పుంది పాపడలు ఎంపుకున్నంమండి తింటున్న మట మాత్ర ఆ తిన్నది కాస్త ఆరుగుతుందిండి మీ తోటి పాల్కోవాల అండి పె లేదుంటే పెద్ద ప్రాబ్లం అయింది మళ్ళొ ఒక పాట ఇంకో కాళ్ల వాడత తంం ఎవరు ది నిజం కదాఅండి మీరు ఎంత గలీజ్ గా వున్నరూ ఇగ
ఆ పాడంండి పాట
సు
ఎందండి
పోయయా
ఏంటి అండి అయిపోయేవి
ఆ ఆ
ఫోన్ కాల్స్ అయిపోయినాయా
లేదండి ఇంకొకటి ఉందండి
మనిద్దరం చేయ్యాలే
ఆ ఇప్పుడు చేస్తా అండి మీరు పెట్టేస్తే నేను చేస్తానా ఒకటి
అండి ఇగ కొంచం తిన్నాంక
పొద్దనుంచి పనే సరిపోయింది కదండి. ఖాళీగాడ ఏడ మాట్లాడు కున్నామండి మనం మాట్లాడు కోలేదు కదండి
మిరోజు
మ్మూ
ఈ రోజు మళ్ల సూట్ కూడా లేదండి
సూట్లా హలో
అండి వీడియోస్ కూడా జరగలేదండి.
కడగలేదా ఏ చుట్టూ ఏ గడగలేదు
వీడియోలు కూడా తీయలేదు అండి. షూట్ జరగ బూట్లెస్కోరి వా
బో ఏసుకొని వెళ్ళారా అండి పార్క్ కి షూ ఏసుకొని వెళ్ళారా అండి మీరు.
మాకు షూలే లేవండి చెప్పులే ఏసుకొని వెళ్ళామండి.
షూ ఏసుకొని జీన్స్ ఏసుకొని టీర్ట్ ఏసు మరి వెళ్ళండి మీరు
రోడ్ మీద వున్నోలు పడి బజారే అండి వద్దని సాం సంప్రదాయం శారీ కట్టుకుండేవి ఇష్టం అండి నాకు చాలా
పోని డ్రెస్ వేసుకోండి బాగుంటా రండి మీరు డ్రెస్ వేస్తే
లి ముందు ముందు
ఆ వేసుకోండి డ్రస్ వేసుకొని ట్రెండ్ని సెట్ చేసేయండి
తీస్తా లేండి వచ్చే సంవత్సరము నే మీఇష్టం ఇష్ట ప్రకారంగా డ్రెస్ వేసుకుంటా
ఆ వేసుకోండి ఈసారి డ్రెస్సులు వేసుకొని ఓ ట్రిప్ వయ్యాలండి
పోవాలండి ఎక్కడన్నా
ఆహా ఇంకా అండి
రజత వాళ్ళు వచ్చారుంటా అండి మీ పే చుట్టాలు ఎవరు వచ్చిన టరు
ఆ వచ్చి రండి వాళ్ళు ఇవాళ చాయ్ పెట్టి పాల్ పెట్టి కిందికి తీసుకెళ్ళానండి ఫోన్ ఇక్కడే పెట్టాను
అదే అందుకే మేం చేసి కొట్టుకుంటున్నామ అండి అప్పటి నుంచి నాడు కనుకున్నాండి పైన పెట్టిండరు వీళ్ళ ఇక్కడ పెట్టిర అని
ఆ ఫోన్ చార్జింగ్ లేకుండేనండి నేను పండుకున్న చూసి పాపవును వాళ్ళ డాడీ ఫోన నొక్కుడే నొక్కి నట్టురండి
ఆ
లేదండి చార్జింగ్ పెట్ట్ కింద కూర్చు అవునండి
ఏమన్నదండి మది వాళ్ళ అమ్మగారు వచ్చారండి
వాళ్ళ అమ్మగారు వచ్చారండి వాన్లో వచ్చారండి ఇంకా వాళ్ళ స్టోరీ అండి
హ
మళ్ళీ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ పనికి వెళ్తుంది కదండి
ఆ
గురించి ఇక మళ్ళీ ఇంకేముందండి ఇక వీళ్ళ గురించి ఇక
ఆ
వీళ్ళు ముగ్గురు కాదండి తోటి కోడలు
తోటి కోడలు ఒకరు మీరు ఒకరు వేసుకున్నారా అండి
ఒక్కరి మీద ఒకరు పూలు చల్లుకున్నారండి
ఇ అకు మ పయింటంటడి అ ముగ్గుని గల్చ పక
ఆగాం అండి మనిషే అంతనేమోనండి అసలు
ఫ్లవస్ల్లుొని హ్యాపీ ఉమెన్స్ డే అనుంటే సరిపోతుంది
ఆ ఏమోనండి అసలు ఎప్పుడైనా ఎదు ప వాళ్ళకి అయ్యేదండి ఇల్లు మాట్లాడేది అసలు
మీరు కూడా ఒక ప్రింట్ సారి వేప్పించుకోండి మోడల్
ప్రింటట్ మేయించుకోం కదండి ఒక షర్ట్ వేప్పస్తాంలే అండి
ఎందుకండి మా ప్రింట్ సార్ మీకు నచ్చట్లేదా
అయ్యో అట్ అట్ అట్లేం కాదండి అ ప్రింట్ కూడా ఎయించుకున్నాం గాని ఫస్ట్ అయి ఎమర్జెన్సీగా సెట్ అయించాలండి
అవునా అండి
ఆ నెక్స్ట్ మంత్ మా ఆయన బర్త్డే కదండి
అదే అండి
ఆ ఒకటి ప్రింట్ వేపిద్దామని అనుకున్నానండి
ఇద్దాము
ఫస్ట్ సింహం